వినిపిస్తాందా నా వాయిస్.
హలో.
హలో. ఆహ్ నాకు విన్పడ్తాంది నా వాయిస్ విన్పిస్తాందా మీకు.
ఆహ్ విన్పిస్తాందీ.
ఉమ్ ఏం చేస్తున్నారు.
ఏం లేదు ఇప్పుడే తినేసి పైకి ఓచ్చినాం.
ఉమ్ ఏం తిన్నారు.
ఉప్మా మీరు.
నాకు పూరీ పెట్నారు.
ఉమ్ ఎన్ని పూరీలు తిన్నారు.
నిన్న త్రీ తిన్నాం ఉమ్.
ఊమ్ సరిపోతాయా త్రీ
సరిపోతాయి కదా ఇంకా ఎక్కవ తింటే ఆయిల్ ఫుడ్ ఎక్కువ్ తిన్లేమ్.
ఉమ్ ఏం చేస్తున్నారు.
ఏం చేయ్లేద్ కలిగానే ఉన్న యూట్యూబ్ చూస్కుంటా ఉన్న
యూట్యూబ్ లో ఏం చూస్తున్నారు.
ఏదో వెబ్ సిరీస్.
మాకు చెప్పండి మేము చూస్తాం.
అది ఎదో తమిళ్ వెబ్ సీరీస్.
అంటే తమిళ్ మొత్తం వచ్చి అన్నమాట మీకు
ఏం లేదు జస్ట్ వాళ్ళు చెప్పే కొంచెం కొంచెం అర్థమైతాది అంతే
ఉమ్ తెలుగులో చూడొచ్చు కదా
తెలుగులో ఏం రాలేదు. అందుకే ఇంక ఇవేవో ఉంటే ఈడ చూస్తాము.
ఉమ్ సినిమాలు చూలేదా
ఎం మూవీస్ చూలేదు. మీరు చూసారా మీరు
అమ్మ అసలు ఇక్కడ మా హాస్టల్ దగ్గర ఒక కాలేజ్ హాస్టల్ ఉంది. ఆ కాలేజ్ హాస్టల్లో ఒక విండో ఉందా
ఆ
ఆ విండోలో ఆ అన్నవాళ్ళు అవతల ఇతల కాలు వేసుకొని కూర్చొని ఫోన్ మాట్లాడుకుంటున్నారు అసలు కింద పడతామని తెలియకుండా
ఉమ్ వాళ్లకు ధైర్యం ఎక్కువ ఏమోలే
ఉ చానా ఆసలు
హుమ్ ముందరా సైడుకా
హుహుమ్ ఆ వరండలా ఉంటుంది కదా
అవును ఫ్రంట్ లో
ఆ ఫ్రెంట్లో
అ
అక్కడ కూర్చొనికి దాని మీద కొంచెం స్పేస్ ఉంటుంది.
అవునా
దాని మీద కూర్చొని అవతల ఇవతల కాలేస్ కని ఊప్కుంటా ఫోన్ మాట్లాడుతున్నారు
హా కిందపడితే అప్పుడు తెలుతాది వాళ్ళకి
ఉమ్ నేనైతే దొబ్బేస్తా ఇంగా
ఉమ్
పీడా వదిలిపోతుంది.
ఇయర్ ఫోన్స్ పెట్టుకోన్నారా
ఉ ఇయర్ ఫోన్స్ ఏం సౌండ్ ఏమి వినపరాట్లేదనా
స్తాంది ఏదో గాల్ సౌండ్ వచ్చినట్టు అట్లది
ఉమ్
హ
పోలేదా
వెళ్తాను వెనస్డే మీరు వెళ్ళట్లేదా
మేమ అదే మా నాన్న కూడా వెనస్డే రమ్మన్నారు. ఇంకా
ఏం వెల్లవా నువ్వు
మో పోతాము మాకు అటెండెన్స్ ఉంది. ఆ అటెండెన్స్ చూసుకొని పోతాం.
హు
కొందరికైతే ఉంటది చాన అటెండెన్స్ కాబట్టి ముందేపోతారు.
ఉ ఉండే వాళ్ళు పోతారు ముందు వాళ్ళకి ఎక్కువ ఉంటాది కాబట్టి
ఉ కొందరికి నైన్టీ త్రీ ఉంటాది కైనా చాలాదు అసలు
ఉ హు
ఉమ్
ఏం పడత్తరు మీకు ఆఫ్టర్నూన్
ఆ ఏమో వాళ్ళకి ఏది ఈజీగా అనిపిస్తే పెట్టరు మీకేం పట్టారు ఆహా మాక్ టిఫన్ కూడం ఏం ఉండదు
మ్
నాకి ఏది బుద్ధి పుడితే అద్ జేస్తాను
ఉ పెజెల్స్ పెడతా ఉన్నారా మీకన్ని
ఆ
టిఫిన్స్ అన్ని పెడతా ఉన్నారా ఇప్పుడు ఏదో అది గ్యాస్ షార్టేజ్ అనేసి ఎతో మాక్ చెప్తా ఉన్నారు అసలు ఇంక నుంచి దో దోశ చపాతి అట్లాంటివి ఉండవు అని
ఆ మాకి చెప్పలేదు ఇంకా చెప్తారు ఖచ్చితంగా చెప్తారు
మ్ ఇంకా అవేం చేయకపోతే రోజు ఉప్మా చేస్తారేమో ఇంకా
ఆ ఉప్మా కానీ పొంగల్ కానీ ఇడ్లీ కానీ చేస్తారు
మ్ పొద్దునె రైస్ అంటే కష్టం అప్పుడు ఎవరు తినర్ ఇంకా పొద్దున్నే రైస్ పెడితే
అస్సలు టిఫిన్ కూడా తినర్ తినేది
ఉమ్ అదే కష్టం అంటే ఇంకా రైస్ పెడితే ఇంకా అసలు తిన్లేము
ఆ ఎక్కడికి పోలేదా సమ్మర్ లో
ఎక్కడికి పోతాం ఎక్కడ పోం కాలేజీకి హాస్
మ్ చిన్నప్పుడు ఎక్కడికి పోలేదా సమ్మర్ హాలిడేస్ లో
చిన్నప్పుడు కూడా ఇంకా అందరు మా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకెక్కడికి పోము పోతే ఇంక మా అమ్మమ్మ ఓళ్ళు మా ఇంటికి ఓచ్చే వాళ్ళు
ఉ హు అంటే మీ ఇల్లే సమ్మర్ హాలిడేస్ వెకేషన్
ఉమ్ మా ఇల్లే ఇంకా మా పెద్దమొళ్ళు అందరు ఇంటి దగ్గరే కాబట్టి ఇంకా వాళ్ళందరూ మేము అక్కడక్కడే ఉంటాం ఎవరన్నా వేరే దగ్గర ఉంటన్న అట్లా వెళ్ళే వాళ్ళం
మ్ నిదానంగా మాట్లాడండి ఎందుకంత స్పీడ్ గా మాట్ డతన్నారు
ఫస్ట్గా మాట్లాడుతున్నానా నేను
మ్ టైం చూసుకొని మాట్లాడండి
ఉ నాక్ తొందర ఎక్కువనుకుంటానులే
మ్ అ మీకు తొందర కాబ ఈ షుగర్ కూడా అనుకుంటా షుగర్ ఇన్ ద సెన్స్ ఫిజికల్ షుగర్ కాదు
ఏమో నేను అదే అనుకున్నా
మ్
ఏం చెప్పాలా
మీకు ఒక్కటి తెల్సా అసలు
చెప్పండి నవ్వాలా నేన్ ఇప్పుడు
అది మీ ఇష్టం మీకు తెలియకుంటే ఒక నవ్వండి తెలిస్తే నవ్వద్దని
బాగా ఎంటర్టెన్ చేస్తా ఉంటారు అనుకుంట మీరు అందరినీ నేను ముందు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు ఎందుకు అలా
ఏమో మా ఫేస్ అట్లా కనిపిస్తదో ఏమో
అట్లెం ఉండదు మీరు అట్లా అనుకుంటా ఉంటారు
హు హుమ్మ్ పక్కన ఉండే వాళ్ళే బక్రాన్ చేస్తారనమాట ఇంకా ఏమనాలి పక్కలో ఏమో వాళ్ళ ఆనందం నావోదీ
ఆనందం అంటే మీ వల్ల నవ్వుకుంటా ఉంటారు అంతేకదా దానికి మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి మీ వల్ల
ఓకే వాళ్ళు నవ్వుతున్నారంటే హ్యాపీ
నిన్న ఎందుకు చేస్తారు ఏం చేసి నువ్వు అట్లా అను కుంటాం
ఓకే ఓకే హమ్
మీ పక్కనుండేవ్వాలంటే మీ రూమ్మెట్సా ఆ
ఆ మా రూమ్ మేట్స్ మా క్లాస్ మేట్స్ కూడా
మంచి ఫ్రెండ్స్ చూసుకోండి
మంచి ఫ్రెండ్స్ ని చూసుకెళ్దా ఉండేది ఉండే ఫ్రెండ్స్ అంతా మంచి ఫ్రెండ్స్ ఏ నాకి
అవునా ఏమో బకరా చేస్తాను అంటేను
నవ్వుకోడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఓకే
హ్యాపీగా ఫీల్ అవ్వాలా మన వల్ల ఒకరు నవ్వుకుంటారంట ఉమ్ మీ వల్ల ఎక్కువ కాలం జీవిస్తారులేండి నవ్వుకుని
హా
మీ వల్ల వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారులేడీ నవ్వుకుంటా
ఉ నవ్వించడం చాలా కష్టం అస్సలు
ఉమ్ ఇప్పుడే ఒక జోలికి చెప్పన్నారు కదా అట్ల అన్నీ చెస్తా నవ్విస్తా ఉంటారు
ఉమ్ నై ఏం పెట్టారు మీకి
ఈ రోజు లెమన్ రైస్ కానీ గోబీ రైస్ కానీ పెడతారు
ఓ గోబీ రైస్ కూడా పెడతారా మీకు
పెడతారు దాంట్లో గోబీ ఉండదు
మ్మ్ అందులో గోబీలు ఉండవా
ఇంకా అందరు ఫస్ట్ ఎల్లినోలు అంతా వే తీసుకుంటారు ఇంకా లాస్ట్ లో రైస్ ఒకటి ఉంటాది
గోబీలు బాగుంటాయి కదా అక్క వండేవి
టేస్ట్ బానే ఉంటది ఇంక వాళ్ళు ఎట్లా చేస్తారో మనకు తెలీదు
ఆహ మాకు పెడతారు కానీ గోబీ రైస్ దాంట్లో ఎట్లాంటే ఆ గోబీలు మొత్తం ఒకసారి పొంగణాలు చేస్తే పొంగణలు వి కొంచం కొంచం చు చేసి దాంతో గోబీలాగా చేస్తే ఎట్లుంటది అట్లుంటది
ఉమ్. ఎక్కువ ఫ్రై చేసేస్తే ఇంక అట్లే ఉంటది అంతే. బానే ఉంటది.
తిన్లే మేమ్ అయితే అసలు నముల్. ఎందుకంటే ఇంకా వస్తనే ఉంటది గోబీ
ఉన్నట్డు ఫస్ట్ అది ఫ్రై చేసి మళ్ళీ వేస్తారు ఏమో వీళ్ళు
ఉమ్ అసలు క్యాలీఫ్లవరో కాదో
మ్మ్ ఏమన్ సార్ మనకేం తెలియదుగాద మనం తినడం వరకే మన బాధ్యత.
ఉహూ అవును ఆహ్.
మీరింటికెళ్ళి మంచి ఫుడ్ తీసుకుంటారు గదా ఇంకా.
ఉహూ.
ఇంటికెళ్ళి మంచిగా తింటారులేండి అయితే.
ఇంటికెళ్ళి తినడానికైనా మనమే చేసుకొని తినాల.
వంట కూడా చేస్తారా.
ఉమ్ చేస్తాను. ఉమ్ చేస్తాను ఆహ్ మా ఇంట్లో వాళ్ళు కూడా. తింటారు.
ఉమ్ వంటలు బాగానే చేస్తారేమో.
ఉమ్ సరే మరి పని ఉంది.
ఉమ్ సరే బాయ్.